హలో
ఏం చేస్తున్నావే
చదువుకుంటా నువ్వేం చెప్తున్నావ్
నేను మీరు ఎప్పుడు ఫోన్ చేస్తారా అని ఎదురు చూస్తాను
అయ్యో అస్సలు టైమ్ లేకుండే
రాసినావా మంచిగా ఎగ్జామ్
రాసిన కంప్యూటర్ సైన్స్
దాడుతోని చెత్తన్నవేమే రాసినా అని
రాసిన ఎట్లనో ఇష్టం బుధ ఇష్టం నేనైతే రాసచ్చిన
అంతే అంట
ఏం కాదు తియ్యి
ఏం చేస్తారు ఇంకా ఏం కర్రీ చేసిర్రు ఈరోజు
కర్రీ ఏంటిది, క్యారెట్ అస్సలు బాలేదు. ఎంతా ఆడెస్ వచ్చిన
మ్ టిఫిన్ ఏం పెట్టాలు?
టిఫిన్ ఉప్మా. ఈ రోజు టిఫిన్ తిన్లే అన్ చూర మంచోలే ఇది నైదు నైట్ కర్రీ కూడ ఏం మంచిగా ఉండదు.
ఎట్లనే మరి? కంప్లైంట్ ఇయ్యరు?
ముందుకొత్తలేరు ఎవ్వరు.
అందరినడిగి తీసుకొని పోవాలి గా! అందరు అట్టనె అడ్జస్ట్ అయి తింటారులా.
అందరు అంతేగా, ఏం చెత్తాం.
మ్ నెక్స్ట్ టైం ఎప్పుడు ఎగ్జామ్?
ఆ
నెక్స్ట్ ఎగ్జామ్ ఇప్పుడే?
అయిపోయినయి ఇయర్తోనే లాస్ట్.
అవునా
సంధ్యకు తనువా సిక్స్, సెవెన్, సెవెన్ తిన్ కెందుకు
నా బుద్ది గాట్లే ఈసారి
అయ్యో
నిన్నేనో వచ్చిన అవతపురం నుండి. మళ్ళా పండక్కి కష్టం ఇంక.
తిన్నవ మరి?
మ్ తిన్న పొద్దున.
ఎందుకు డైటింగా?
చి చి అంతలే.
మరి
మ్
ఆ
ఏమైంది?
ఎందుకు తిన్లే?
తెల్వదానె నా గురించి నీకు?
తెలుసు కాని, అప్పట్లాగనే ఉంటే ఇప్పుడు కష్టం కాద మరి!
ఏం చేద్దాం! అలవాటయిన పన్లాయే.
మార్చుకోవాలె ఏప రేపెట్ల మల్ల?
అదే కొంచెం కొంచెం అట్లట్లా ట్రై చెత్తాను. అప్పుడప్పుడు.
తినాలే మూడు పూటలు తింటే, అంచుకుంటుంది.
మ్
ఏ పోతే ఇంగంతె అంతే ఇగ.
ఇగ ఫోన్ల బ్యాలెన్స్ అయిపోతనే ఇంట్ల టీవీ లేదు. ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోతే పిచ్చి ఇగ.
ఏపిచ్చికో పోయినవ్,
చేయించుకోవాలని అనుకుంటార గాని, డబ్బు లేక అగుతాన్న.
అన్నయనడగకపోయినావ్?
అన్నయ్య నెట్ ఎక్కువ వాడడు. అయితే, అన్నయ్య ఉన్నప్పుడు నేను, హాట్స్పాట్ ఆన్ చేసుకుంటే, అయిపోతది కదా అని ఆగుతాన.
సేవ్ చేత్తాన్నవా మూడొందలు?
దానిమాదాలు ఏమన్నా రాదు మరి, ఒక డ్రెస్సే వత్తది.
వాయ్యో ఉండాల్సిన దానివే.
మీర్ ఎప్పుడు పోతాల్లో?
ఏటు ఇంటికా
హు
సిక్స్టెన్ కే కావచ్చు బోనాలట గా మన ఊర్లా
ఎప్పుడంట
సిక్స్టెన్ కే సెవెన్ టిన్ కి సెవెన్ టిన్ కి
ఎల్లమ్మ బోనాలే నానే
అవు రావా నవు
కష్టం రాలేను ఇగ
హు మమ్మీ వాళ్ళు మరి ఏమన్నారా
ఇంకేమన్నా ఏమనకపోయినా రాబుద్ది గాట్లే ఊకే తిరగాలంటే పిచ్చి లేస్తోంది వుంది నాకు హెల్త్ బాగుండట్లేదు
ఉయ్యో హాస్పిటల్ పో పోయినవ్ మరే
పోతన
మీ అత్తమ్మ వాళ్లు ఏం చేత్తాలు
ఏమున్నది ఒత్తులు చేతది మా అత్త బయట కూసోని చేతంది
ఉహు
ఉహు
ఎం కూర మరే
కూరా ఎమ్ కూర దాన్ని ఏమంటారు దోసకాయ
నువ్వే చేసినావా మీ అత్తనా
నేను నా ఇంట్ల నేను చేయనానే ఎక్కువ చేస్తారు బాగా
నేరసుకున్నావా
నాకు ఫిఫ్త్ క్లాస్ నుండే వంట చెయ్
తింటారా పడేస్తారా మరే
అంత సీన్ లేదమ్మా
అంతేనా
హు
ఫుల్లు ఎక్స్పీరియన్స్ అయినావా
ఆ పిచ్చిది ఏం చేతంది
ఎటో పోయింది గా లేదు
హాస్టల్లో కూడా తిరుగుడేనా
ఇప్పటి దాకనే పేక తెత్త అని పోయింది అటే పోయింది ఇంకా వత్తాలే
తేక నా
కార్డ్స్ కార్డ్స్ పక్క రూమ్ లో ఉన్నాయి ఎగ్జామ్ అయిపోయినాయి ఆడదామని ఏం చేస్తది జడ ఓడిపోయింది హలో
ఏమైందే
సీవే మాట్లాడతలేవాని హలో
నువ్వే మాట్లాడట్లేవు
హు చెప్తానే ఉంటిని అది కార్డ్స్ తెత్తానికి పోయింది అని
హు మిగతా వాళ్ళు ఏం చేత్తాళ్లు
పడుకోయి ఎవరి ఫోన్ వాళ్లు సూత్తాళ్ళు
ఫోన్లే ఇగ
హు ఇంకన్ గత్తలా
ఇబ కాలి
అఐటింకలో
నైట్ బాయిల్ ఎగ్గును ఆ ఉల్లిగడ్డలని పెడతారు అద సలుస నాలు పడయ్యల్లా దాన్ని ఏసి ఆనంద పడాల ఏవల్లా కూడా తెలియదు
అ నయన్ చారు ఇడతద్లా
ఉ అల్లమల్ల అన్న అనియన్ంచే అందులా టమాటాలు ఇట్లా అట్లాట్సి కొంచం కర్రీలట్ వసినంచం
ఉమ్
ఇస్తు హస్టల్కి వచ్చ
నెక్స్ట్ ఇయర్ ఏటనా పోదు మరి
బయటకి పోవాలని తన అన్మైతుగా
ఉమ్
అ
ఫళ్ళు బోరువోడ తొంద స అన్నక అైతే
ఏం చెతే మంచి తింటానో పంటాను
అ అదే ప నై తా అందిప్పు నాకు
ఇమతి
ఉ
కంప్యూటర్ గా నేర్చుకోపోయినా మరా హలో హలో
ఏ ఏమైతుంది ఎప్పుడుళని పయట్లే
నువ్వు ఆ సౌండ్ వినబడి కాని నాకు ఎందుకు అంతే నువ్వు నువ్వే మాట్లాడట్లేవు
అవునా కంప్యూటర్ నేర్చుకుందామని ట్రై చేస్తాను
ఉ ఏమైంది
పోవాలిగా ఎట్లాగో టైపింగ్ ఫాస్ట్ గానే ఎస్తా అడకొన్ డేస్ అయితే అది కూడా అలవాడత ట్టైతుది
ఆ న దగ్గర్లో ఉండవా ఉంటే ఓసార్
మన ఊరు దగ్గరికే పోవాలిపోతే
హ్మ్
ఉమ్ ఇంకెక్కడ పోయినా కంఫర్ట్ అనిపించదు ఎందుకో నాకు
గంతే మనరు మనవి నేర్చుకుంటే మంచిగా ఒక ట్వంటీ థౌజండ్ అయిన
స్టడీ లేంద అది నేర్చుకునేం లాభమే
స్టడీ లేకపోతుంది అది క్వాలిఫికేషన్ ఏమి ఉండదుస్తు మం ఏడ్జు కింటే మన సప్పికేసి ఇచ్చారు దాన్ని కంపెనీలన్నా చూపిస్తే దాన్ని చేసుకుంట్రారు
అవునా
ఉ
ఖచ్చితంగా ఏదోటి దొరుకుతుందంటావా నేర్చుకుంటే
ఆ ఉంటగా ఎ తింద ఉ
దూరం పడతది దూరాలు ఉంటాయి కావచ్చు
మన దగ్గర మనకు ఉన్నది చూసుకోవచ్చు ఏ అంటే ఇలా మనం ఇంటర్వ్యూను బట్టి సెలెక్ట్ గదే మరీ అన్ని చూసుకొని ఎత్తుకోవాలిక కష్టంగా చానా డేస్ పడతాది ఓపెన్ నేను ఎత్తా ఇప్పుడు నువ్వు విను
ఇంట్లోండే నేను చెప్తానా
గదే అట్లా నేర్చుకుని వత్తది కదా కొంచెం నాలెడ్జ్
ఇప్పుడు కాకున్నా ముందు ముందు అయినా రావచ్చు ఏదన్నా జాబు
నేర్చుకుని పెట్టుకుంటే అయిపోతది
ఉమ్ ఇంకా చాయ్ వేరనాడా
చేత్తారు అయిపోయింది ఫోర్ కె తాగం మేము
ఎందుకో బావుండదా అది కూడా
తెలుసు కదా నువ్వున్నావు కదా ఒక సంవత్సరం
స
అట్లుంటది చాయ్ బెల్లం వాళ్ళు ఏమ్ వేత్తారో కూడా తెల్వదు
అంత గోరంగా ఉంటద ఇక
నీళ్లు నీళ్లు పాడేసే
హ
హ హలో
మళ్లీ చెప్తా
అవును హలో